ఆ స్రవంతి
చెప్పండి సిస్టర్ మా సివొ
ఏం చేస్తున్నావ్
ఏం లేదు సిస్టర్
వర్క్ ఫినిష్ చేసావా
చెయ్యాలే సిస్టర్ ఇంకా చెయ్యాలి స్టార్ట్ చేయాలి ఇప్పుడే అవును నువ్వేం చేస్తున్నావ్ సిస్టర్
ఎప్పుడే అన్నం తింటున్నా
అవునా
ఇవళ ఏం ఖరీ చేశారు మీరు
మేము ఎగ్
ఉమ్ మీరేం చేశారు
టమాటా మిర్చి
అవునా ఇంకేం చేస్తున్నారు
రేపేటెల్తున్నావ్
ఎటు లేద్ సిస్టర్ ఇంటికాన్నే చదువు కోవాలె
అవునా
అవు మీరేటెళ్తున్నారు
మనం బయటికి వెళ్దామా
ఆ వెళ్దాం సిస్టర్ రేపు ఫ్రీగానే ఉం థాంరా వెళ్దాం
మూవీకేళ్దమ్మా
ఇప్పుడు ఏమూవీ ఏ ఇప్పుడు ఏమూవీ ఉంది
మావే అడుగుదాం ఈ మూవీ ఉంది చాలా రోజుల నుండి చెప్తున్నాం మూవీకి వెళ్దాంమని
అవునా సరే వెళ్దాం సిస్టర్
మంచిగా వెళ్లిి చూసి అంటే అనంతానం కూడా చూసు రావచ్చు కదా
ఆ అవును వెళ్ళి రావచ్చు మంచిగా
అనంతానం టెంపుల్ చాలా రోజులయింది చూసి
అవును నేన ఒకసారి చూసొచ్చిన
ఎప్పుడు
అప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికాడ వెళ్ళినప్పుడు చూసోచ్చిన
అవునా మనం ఒక రోజు ఫ్రీగా ఉన్నప్ ఇప్పుడు వెళ్దాం
సరే ఆగురు రేపు కాదు కాని నేను ఎగ్జామ్ అయి వెళ్ళాము
అదే అంటున్నా
ఇప్పుడు ఎల్లుండి ఎగ్జామ్ అయిపోతుంది వెళ్దాం ఫ్రైడే ఎంటి కాడండి సాటర్డే వెళ్దాం
ఏ క కనన్నా అమ్మీ మ మ్మ్ ఫస్ట్ మూవీ చూద్దాం తర్వాత టెంపుల్ దగ్గర వెళ్దామా లేక టెంపుల్ దగ్గర పోయి తర్వాత మూవీ చూద్దామా
ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం టెంపుల్కి వెళ్ళి మూవీ చూద్దాం మూవీ చూసి ముప్పది నుంచి ఇంటికి వచ్చేద్దాం
డిన్నర్ ఏం చేద్దాం మరి
ఇ బజ
మ్యాంబో లో వెళ్దాము మ్యాంబో బిర్యానీ
ఇంకేం చేస్తారు నర్మరి చెప్పాలి సిస్టర్ నువ్వే
ఇప్పుడేం కరిీ చేేద్దామా అని ప్లానింగ్ చేస్తున్నా
చికెన్
నిన్ననే తిన్నాం మటన్ నిన్ననే మటన్ తిన్నాం కదా
మటన్ వేరే చికెన్ వేరేగా
అవును
ఆ
మీరు రోటీ చేసిండ్రా రోటీ రోటీ చేయలేదు మాది పిండి అయిపోయింది
అవునా
హ్మ్మ్ నాక ఒక టూ తీసుకోరా
అవునా ఓకే సిస్టర్
ఉ మమ్మీకి చెప్పు
ఆ
మమ్మకి జప్ బండున్నా
ఓకే సిస్టర్
నేను మళ్ళీ ఫోన్ చేస్తా